హలో
ఊహు ఏం జేసన్నావ్
ఇప్పుడే తిన్నా నువ్వు తిన్నావా
ఉ‌మ్ నేను తిన్నా ఉమ్ ఏం చేసినారు
పు పప్పు చెప్పు
పప్పే మాకు కూడా పప్పే ఊమ్
పప్పు పప్పు తప్ప ఏం పెట్టట్లేదు
ఊమ్
ఇ
మాకు బానే ఉంది మేం ఊరగాయ వేసుకొని తినేసినాం
ఊమ్
ఏం జేసన్నారు ఏం మీ మీ రూమ్ లో ఏం జేసన్నారు
మా రూమ్ లో ఒకమ్మాయి పోయింది ఇప్పుడు మేమిద్దరమే మా రూమ్ లో
ఆ మీత ఆళ్ళు
ఇంకొక అమ్మాయి ఇంటికి ఎళ్ళింది ఇంకొక్ కమ్మాయి వచ్చేసి
ఉమ్
హాస్టల్ మారింది
ఊహు రూమ్ కి షిఫ్ట్ అయిందా పిజీకి షిఫ్ట్ అయింద
రూమ్ కి షిఫ్ట్ అయింది
అవునులే రూమ్ తక్కువ పడుతుది కానీ
ఆ
ఈ పియల్ కన్నా రూమ్ లో మేద అనిపిస్తుంది కానీ చేసుకోలేము రోజు ఒకున్నటింగ్ రోజు ఉండదు
సరి స చేసుకోవచ్చు కానీ మనకు అండర్స్టాండింగ్ బట్టి
ఏం చేద్దాం మన అవసరానికి వాళ్ళు బాగా క్యాష్ చేసుకుంటారు అందుకు వాళ్ళకు బాగా అందుకే కదా పీజీలు ఎక్కువ పెట్టేసేది జెంట్స్ పిసి పీజీ లాస్ వస్తుందేమో కానీ లేడీస్ పీజీకి రాదు
అస్సలు నా క్యాబ్ లో ఒక అబ్బాయి చెప్తడు ఆ ఒకప్పు సాంబారు తింటన్నారు అంట తింటన్నారు అంట తింటానే ఉన్నానంట
ఎడా
వాళ్ళ హాస్టల్ లో
అబ్బాయిల
నంట సాంబార్ని మళ్ళా నెక్స్ ట్ రోజే మోషన్స్ అంట
అదేందో దొరికిందని లంకిబిందిలో ఇది చేసినట్టు తాగుతూనే ఉంటే మోషన్స్ ఎత్తుకోవేమి. ఏదైనా లిమిట్దే తినల్లా మరి మోషన్స్ వ చ్చేలాగ తినకుడుదు
ఆ మల్లా కొరోజు ఏమైందంట సాంబార్కి ఏదో బల్లో ఏదో బడింది
హ్మ్ అయ్యయో విషం అయిపోతుంది
ఇంగ అప్పట్నుంచి సాంబారే తిండం లేదంటా
హుమ్ సరిపోయిను
హ్మ్ బల్ నవు తిన్నా నేనైతే
హు ఉమ్, అంతే గదా. సె అదేందొ ఫ్రీగా దొరికిందని పినాయిల్ గుడ వదల్దదు అన్నట్టు.
వాదల్దమ్మ అందుకే బాయ్స్ హాస్టల్లో ఇంతె లిమిట్ గానె పెడతరు, గర్ల్స్
వాళ్ళగ్గుడ ప్రాఫిట్ రాదు, బాయ్స్ పీజీ లో ఇప్పుడు వాళ్ళు ఎంత కడతరొ మనం అంతే కడత్ తంగదా
ఊ ఉ
ఆ వాళ్ళు క్వాంటిటీ ఎక్కువ తింటరు, లేడీస్ ఏంది ఇలా ఇలా తిరిగితే కొంచెం తింటరు అంతే, చిన్న పిల్లలు కూడ మనకన్న ఎక్కువ తింటరు. ఉమ్
హుమ్
అందుకు లేడీస్ పీజీలొ ప్రాఫిట్. లేడీస్ కూడ తినే వాళ్ళు ఉన్నారన్ నుకో కనీ అందరు తినలేరు గదా మనలాంటోళ్లు. నార్త్ సైడ్ వొళ్ళు బా తింటరు.
ఆ వాళ్ళు ఎట్లున్న తింటరు ఏందో?
వాళ్ళు టేస్టు అంత ఏం చూసుకోరు మనకి? రుచి ఉంటేనె మనకి ముద్ద దిగుతుంది, మనము ఇండ్లలొ పెరుగొచ్చాం గాబట్
ఉమ్. కాదు నీది మెయిలు అది హెచ్ డి ఎఫ్ సి ది ఏదైతె ఉందో అది, మెయిల్స్ కు రికార్డ్ చేయ్ ఇన్బాక్స్ అది మెయిల్ పెడదాం వాళ్ళకు.
ఆ అవును పెడదాం, మార్చేపోయిన నేను.
ఉమ్ నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, ఆ నువ్ డిలీట్ చేస్తావ్. వస్తే చేస్తా ఎఫ్ ఎఫ్ నేను ఒస్త చడు క్యాబ్ ఎక్కి. ఏ అప్పుడు నీకు పెట్టిస్తా.
ఉ ఉ సరే పెట్టి. ఆ ఎందుకొ ఐదొందలు దీనికో దానికొ వస్తది. ఉమ్ ఇందో ఈ డబ్బులు ఉన్నా కూడా అకౌం ట్లో భయమే యా రోజు ఏ డబ్బులు కట్టయిపోతుంది కొంట
అవును అవును
అట్లూటుంది అరణ్య రూప ముప్పైన్నరకి ఎన్ని ఇవో
హ్మ్
ఉ ఏంచేద్దాం ఫ్రాడ్లు ఎకువైపోలా అందుకు
అవునమ్మ ఎక్ డబ్బులు పెట్టుకున్నా ప్రాబ్ హ్మ
నువ్వు పెట్టుకున్న మళ్ళా దేనికన్న వాడ అడుదాము అంటే రాదు
హ్మ
అందుకే రెండూ పెట్టుకోవాల
ఉమ్ నేను రెండే పెట్టుకుంటా
క్యాషూ పెట్టుకోవాలి అన్నీ పెట్టుకోవాల
క్యాష్ పెట్టుకోను క్యాష్ ఉంటది ఆ నీ పర్సనే ఏం చెయమ్ కదా మనం ఒకప్పుడు పర్స్ మెయింటైన్ చేస్తాను ఈ మధ్య ఇక్కడ కొచ్చినాక ఈ పర్స్ ఫోను ఉంది కదా అని అ
ఇప్పుడు యాడ పోయిన స్మార్ట్ తన ఎక్కువైపోయింది
ఉ మళ్ళీ ఇంట్లో కూడా ఇంటి దగ్గర కూడా అట్లే పోతున్నా నేను ఫోన్ వాలెట్ తీసుకోకుండా ఫోన్ ఫోన్ ఒకటి ఉంటే చాలు కదా అన్నట్టే పోతుంది కొంచంతమంది కుపతి కొన్ని వంది ఉండదు గదా
మీకా మీ ఊర్లోనా ఉమ్
కానీ అట్టే పోతా
ఉమ్ ఏం కాదు ఆల్మోస్ట్ అందరికి ఉం తాయ్ ఎవరు ప్లే కొన్నారు తై రేర్ అసలు ఎవరికన్నా లేకుని ఉండేది ఉమ్
ఉంటాయ్ ఆల్మోస్ట్ అందరికి కానీ కొంత మంది ఫోన్ పే
ట్యాక్స్ పడతనా అలా కేక్కు ట్రాన్సాక్షన్స్ ఐతాన్ పోలోద్దంటారు ఈ మధ్ ఆ అడుకునే అడుగుడున్నయ్ స్కానర్తో చేంజ్ లేదంటే స్కాన్ చేయండి అంట్రు ఉఫ్
ఉమ్ ఉహు ఉమ్ టే అట్ల అయిపోయింది సమాజం
దాని దానే ఏమై చేయము ఎంతైతే గుల్లో కూడా స్కానర్ లో పెట్టేస్తారు
ఆ పెట్టినారు కదా ఆల్రెడీ కూడా
ఉమ్ క్యాష్ లేదంటే స్కాన్ చేయండి
అంటే ఎందుకు తెలుసా పూజార్లు అవి వచ్చిండవి తీసుకుంటున్నారు అనేసి ఇట్లా పె
అవయినా తీసుకుంటరు
ఆ అవి ఎట్లా తీసుకుంటరు
ఓకే పెద్దవాళ్ళ స్క్యానర్లు పెడతారానా
ఆ మెయిన్ హెడ్డ్ ది పెడతారాడా
ఆ మెయిన్ హెడ్ కే
ఇంకా తెలివి ఇకా వాళ్ళ స్కానర్లు పెడితే ఏమి లేదు
మ్మ్
మ్మ్
అప్డేటు అట్లై పోయింది నోకు
ఏం చెయ్యలేం అప్ప అంతా బాగ అప్డేట్ అయిపొయ్నారు మనుషులు
ఆ అప్డేటంటే అవి మామూలప్డేట్ కాదు
హ్మ్మ్
హ్మ్మ్
చాలా ఫార్వర్డ్ అయ్
విల్జీతాలు ఫోన్లకేస్తారు కాబ ట్టింక డబ్బులన్నీ దాంట్లోనే ఉంటాయి. ఇపుడు జీతాల్ క్యాష్ గా ఇ చ్చేది ఎవరీరుగద
ఆ అయ్యో ఇప్పుడా కాలమే పోయింది
హ్మ్మ్ ఫోన్స్ ఫోన్ ఫోన్ అందుకే యూజర్లెక్కువైపొయినారు, డబ్బుల్ గూడా ఎక్కువ కట్ అయిపోతాయ్ దాని
ఫోజతు
అందుకే కదా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ పెడితే అడు కట్ జేసుకుంటాడు జిఎస్ చేస్తాడు రోజుకి లిమిట్ అని ఇస్తాడు ఆ తొంబై వేలే గదా ఫోన్పెలో
అంతకు మించి ఎక్కువగా పోదు టువల్ వరకు వెయిట్ జెయల్ల మళ్ళ మ్మ్ మళ్ళ ఏటిఎం కార్డ్ కి ఇరవై ఐదు వేలు అంతే
సరే ఆ గు మళ్ళి జేస్
ఆ....